వస్తే అండి
నమస్తే అండి
బాగున్నార అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నార
మేము బాగున్నాం అండి
అ ఈ రోజు మనం ప్రకృతి గురించి వాతావరణం గురించి తెలుసుకుందామ అండి
ఆ తెలుసుకుందాం అండి చెప్పండి
ఇప్పుడు మనం ఎక్కువగా చెట్లని నరికి వేస్తున్నరు అండి
అవునండి
ఈ చెట్లను నరికివేయడం వల్ల మనకి చాలా నష్టాలు జరుగుతున్నాయి అది ప్రజలకు అర్థం కాక చాలా మంది నరికేస్తున్నారు
అవునండి అసలుకు చెట్లను పెంచాల్సిన సమయంలో చెట్లను పెంచకోకుండా నరికేస్తే మనకు వర్షాలు ఎట్లా పడతాయి అండి ఎండల అందుకే ఇంత భారీగా కాచేది
అవునండి చెట్లును నరికి వేయడం వల్ల ఆక్సిజన్ పొలాలు ఇలాంటివన్నీ కోల్పోతున్నామండి
అవునండి చెట్లు ఉండడం వల్ల చల్లగాలి వస్తాది అద కలకల ఉంటుంది వాతావరణం గున బాగుంటుందండి ప్రదేశం గూనా మేఘాలు కూడా బాగా తెల్లగా ఉంట ఉంటాయండి అవి లేకపోవడం వల్లనే కదండి గాలి వానా లేకోకుండా మే లు హీట్ ఎక్కుతున్నాయి ఎండలు అంతగా కాస్తున్నాయి మనకి
ఉ ఊ
మీర ఎలా చేస్తున్నారండి
ఉమ్
పెంచుస్తున్నారండి ఎన్న మొక్కలు
అవునండి మేము ఆ అందరికి రోజుకు ఒక మొక్క నాటండి అని చాలా మందికి చెప్తున్నామండి
కోజకో ముక్కనండి
అవునండి
వీలైనంత వరకు మొక్కలు నాటమని చెప్పాలండి రోజుక ఒక మొక్క అంటే ఎక్ ఎట్లా నాడతారండి కొంతమంది అంత ఓపిక ఏడు ఉంటుందండి
కొంతమంది నాడుతారు కదా అండి
అవునండి
మీరు అండి
మేం చెట్ల నాటే అంత పెద్ద కార్యక్రమాలు ఏం పెట్టుకోలేదండి ఏదైనా అకేషన్ వారిగ అంటే బర్త్డేలు అంట ఫంక్షన్స్ అంట వెడ్డింగ్ యానివర్సరీస్ అట్లా ఉంటాయి కదండి ఆ టై లో చెట్లలనే నాటడం స్టార్ట్ చేపిస్తాం అంటే ఒకటి రెండనేగా నుండ కొన్ని సంఖ్యల్లో
అవునండి
ఉమ్
ఇప్పుడు చెట్లను నరికివేయడం వల్ల అడవులన్ని సన లేకుండా పోతున్నాయండి
అవునండి అదే కదా మెయిన్ కాజు ఆ చెట్లందరి క్కడం వల్లే కదండి మనకి ఎలాంటివి లేకుండా పోతున్నాయి హానికరమైనవి జంతువులు నాస్ నం అయిపోతున్నాయి మనుషులకి తిండి లేక చెట్ల అంటే ఈ నార్మల్ చెట్లే కదండి ఫలాహారాలు ఇచ్చేటివి ఏవైనా గాని నాశనం చేస్తున్నారు
అవునండి
అవి ఉంటడం వల్లే వానులనేది బాగా వస్తాయండి అవి లేకపోవడం వల్నే కదా అన్ని నష్టాలు ఎదురుకున్
అవునండి ఈ పచ్చదనాన్ని కోల్పోయి ఎక్కువగా
అవున
నష్టాలు అనేటివి జరుగుతున్నాయండి వీళ్ళకి ఈ ప్రజలక అసల అర్థం కావడం లేద్
అదే అండి ఈ జనరేషన్ వాళ్ళకి అసలకే అర్థం కాదండి
ఈ వర్షాల వర్షాలు అనేటివి కూడా చాలా తక్కువగా పడుతున్నాయండి అందు కే భూమి వేడెక్కడం జరగ్ జరుగుతుంది
అవునండి
అప్పుడు పంటలు అనేవి పండటం సరిగ్గా లేదండి
అవునండి ఇంకా అది కాక వానల లేక గడ్డి లేక పశులు కూడా అన్నమేజ్ అటమ్ తిండి లేక ఎగున సతమ అవుతున్నాయి సతమతం అవుతూ ఉన్నాయి
అవునండి ఇప్పుడు వన్య ప్ర్రాణులు ఇట్లాంటి జంతువులు గాని పక్షులు ఇలాంటి వాటికి ఈ వేసవికాలంలో నీరు దొరుక్క చాలా ఇబ్బంది పడుతున్నాయండి
అవునండి
అందుకోసమే వాటికి ఒక కుండలో నీళ్ళు పోసి
ఉ
పెట్టడం వల్ల చా దానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది
అవునండి చెట్లకే జంతువులు చిన్న చిన్న పక్షులకు కూడా మం నీళ్ళు అనేది ఒక పాటు చిన్న కుండలు లాగా పెట్టాలండి అవిగున తాగుతుంటాయి ఎండలకి అసలకి
అవునండి
ఊ ఇంకా మీకేమైనా తెలుసాండి
చెట్లు ఎక్కువగా పెంచాలి అనేది అందరికి ఎక్కువగా తెలియజేయాలండి
అవునండి వాటి మీద ఇస్తేనే ఈ జనరేషన్ పిల్లకి తెలిసేస్తేనే వాళ్ళు అంత ఇంతో నేర్చుకుంటారండి
ఉ
లేకపోతే కష్టం
ఇంకా ఇంకా వాతావరణం మీ సైడ్ ఎలా ఉందండి
వాతావరణం మా సైడ్ చాలానే ఉందండి మీ ఇక్కడ తెలిసిన కథే కదండి ఈ ఎప్పుడు ఇంకా వాహనాలు తిరుగుతూనే ఉంటాయి ఆ వాహనాలకు పొల్యూషన్ అనేది ఎక్కువ అయ్యి ఎండలకి ఎఫెక్ట్ తగులుతందండి వానలు రావట్లేదు సరిగా మీ సైడ్ అండి
అవునండి ఎక్కువ పొల్యూషన్ అంశాల అనేవి తగ్గలా ఎక్కువగా పడట్లేదండి
అదే అండి
చాలా తక్కువ అయిపోయింది వర్షం పడటమే చాలా తక్కువ అయింది
ఆ అందుకే అండి మనం జ జాగ్రత్తలు బాగా తీసు కోలే ఆ దే అప్ పొల్యూషన్ కూనా ఎకువడం వల్ల చెట్లు అనేది ఉంటే కార్బన్ డ ఆక్సైడ్ అంత పీలుచుకునేస్త వస్తాయి కదండి అవి చెట్లు
అవునండి
వాటిని లేకుండా చేస్తే ఇంకా ఎట్లాండి
అవునండీ
మ్ మీకేమనా ఇంగ ఐడియా ఉందండి
ఇంకానా చె చెట్లని చెట్ల వల్ల గాలిని చెట్లు ఎక్కువ గాలిని ఇస్ స్తాయి కదా అండి ఆక్సజన్ అనేది బాగా లభిస్తుంది
ఆ
అందుకే దాంల నట్టి నరికివేయకుండా కాపాడుకోవాలని చెప్తున్నానండి
అవునండి అయితే నిజమే అండి మన జనరేషన్ వాళ్ళకైనా ఏం కాదు ఎవరికైనా సరే మనం చెప్పాలండి
అవునండి ఇప్పుడు ఒక చెట్టును పెంచడం వల్ల అది ఒక పండ్ పండ్లు ఇస్తుంది నీడని ఇస్తుంది గాలిని ఇస్తుంది
ఉ
ఇంకా అక్కడ కూర్చోవడానికి చల్లదనాన్ని ఇస్తుందండి
అవునండి ఇంగ అది గాక ఒకరికి జీవితాన్ని కూడా ఇస్తాయండి జంతువులకి
ఉ
చెట్లు మొక్కలు అన్నీ
ఆ
గడ్డి అట్లాంటివండి
అవును
ఇంకా ఏమన్న తెలుస అండి మీకి
ఉ ఇంకా అంటే మీకు ఇంకా ఏమన్నా తెలుసేమో చెప్పండి
ఈ వాతావరణం వేడక్కడం వల్ల మనకి గ్లోబుల్స్ గో గ్లోబల్ వార్మింగ్ అనేది ఎఫెక్ట్ అండి అంటే వాతావరం అదే ఎఫెక్ట్ తిని మనకి ఇదే దేనివల్ల అంటే ఫ్యాక్టరీస్ వల్ల వాహనాల నుంచి రిలీజ్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ వల్ల మనం పోయి కొంతమంది కట్టలు కాలుస్తుంటారు ప్లాస్టిక్ కాలుస్తుంటారు అదంతా పొగ అంతా వెళ్ పోతుందండి లోప ఆకాశానికి వెళ్ళిపోయేంత దెబ్బ తింటుందండి దెబ్బ తినడం వల్ల మనకి వర్షాలే రాకు కుండా పోతున్నాయని అంటే చెట్లు ఉంటేనేయి కదండి దానికి కారణము నిజమా కాదండి అవునండి అలా ఉండడం వల్ల మనం చాలా నష్టపోతున్నాము అండి మీ సైడ్ కూడా అలాగే జరుగుతున్నాయండి
అవునండి మా సైడ్ కూడా అంతేనే ఎక్కువుగా ఈ పొల్యూషన్ ఎక్కువైపోయింది ప్లాస్టిక్ వాడకం అనేది ఎక్కువగా ఎక్కువగా చేస్తున్నారు ఆ ప్లాస్టి క్ ఈ మొబైల్స్ అనేవి కూడా ఎక్కువ వరకు ఉపయోగిస్తున్నారు దీని వల్లన ఉ పక్షులకి సాంగ్ రేడియేషన్ అనేది ఎక్కువ అయిపోయిందనే
ఆ రేడియేషన్ ఎక్కువ రావడం వల్ల మనకి పక్షులు చని పోతున్నాయండి అది కాక మనకు కూడానే ఎఫెక్టే అండి ఈ మధ్య పిల్లలంతా బడ్స్ ఇయర్ ఫోన్స్ చెవులలో పెట్టుకుంటున్నారు ఇయర్ రింగ్ ప్రాబ్లమ్ అనేది కూడా మర్చిపోతున్నాం అండి మనము నష్ పోతున్నాం అది మీకు తెలుసా అండి
ఆ తెలుసండి ఈరింగ్ ఆ పిల్లలకి తెలిక ఎక్కువగా మొబైల్ చూడడం ఇయర్ బడ్స్ అనేవి పెట్టుకోవడం వల్ల చెవులు చాలా వరకు దెబ్బ తింటున్నాయి
అవునండి మొబైల్ చూడడం వల్ల ఉనా మన కళ్లు అనేది ఎఫెక్ట్ది కొడతాయి అండి అది కూడా మానేయాలి ఎక్కువ చూడకూడదు
అవునండి మొబైల్ చాలా తక్కువగా చూడాలండి ఎక్కువగా టీవీన్నా చూడల్ల గాని మొబైల్ అనేది చాలా ఎఫెక్ట్ పడుతుందండి
అప్పుడు అంటే మొబై తి మొబైల్స్ తక్కువ నార్మల్ ఫోన్స్ ఓ టీవీ చూస్తాం టీవీలోనే వ చ్చేది ఇప్పుడు అట్ల కాదండి సెల్లులో ప్రతి ఒక్కటి వచ్చేస్తున్నాయి చాలా ఇబ్బంది కొట్టేస్తున్నాయండి
అది ఇప్పుడున్న పిల్లలకి అర్థం కావడం లేదండి అది మనమే పెద్దలుగా మా పెద్దలే మనం చెప్పాలండి వాళ్ళకి అర్థం అయ్యేటట్టు
అదే అండి ఎంత చెప్పినా వాళ్ళకంటూ వాళ్ళకు ఉండాల కదని కొంచమన్నా మనం తెలుసుకోవాలి కదా అనేది వాళ్ళకి అట్లా లేదండి
అవును
మనం ఏం చెప్పినా వాళ్ళకి కొంచెం వరకు ఉంటే మనం తెలుసుకోవల్ల నేర్చుకోవాలనేది ఉంటే వింటారు ఇప్పుడే ఏడ వింటున్నారండి పిల్లలు అసలుకి వినట్లేదు నువ్వేం చెప్ ప్పలు నాకు అన్నట్లుగా ఉన్నారండి
అవునండి ఇప్పుడు ఇప్పుడున్న పిల్లలకి మనం ఏం చెప్పలేమండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకే సొంత ఆలోచనలు ఇప్పుడు వాళ్ళే ఏదైనా చేసేయగలం అన్నట్టు
ఓన్ డెసిన్ ఓన్ డెసిషన్స్ తీసుకోవచ్చు అన్నట్లుగా మాట్లాడుతుంటారులేండి
అవును
మాకు నచ్చినది మేం చేస్తాము నువ్వెవరు చెప్పడానికిన్నట్లుగా
అవునండి
అంతే అండి ఈ జనరేషన్ మారే కొద్ది పిల్లలం లే వస్తారు ఏం చేయలేము పెద్దలనే ఏది రెస్పెక్ట్ లేదు గురువు దైవం అనేది రెస్పెక్ట్ లేదు ఎట్లా అంటే అట్లా మాట్లాడడం అండి
అవునండి ఇప్పుడున్న పిల్లలు ఈ చాలా వరకు పెద్దలు రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చాలా తక్కువ అండి చూడడం
అదే అండి ఏం చేస్తామండి ఏం చేయలేము అట్లాంటి వాళ్ళని
ఉనండి
ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నామండి
అవునండి ఈరోజు ప్రకృతి గురించి వాతావరణం గురించి చాలా వరకు తెలుసుకున్నామండి
ఆ ధన్యవాదా ధన్యవాదాలు